హా
వినిపిస్తుందా వాయిస్ బ్రేక్ అవుతుంది హలో ఆ అ ఇంకా ఏడా వినిపిస్తలేదా నీకు
వినిపిస్తుంది వాడు రావచ్చా
బ్లూటూత్ పెట్టుకొని మాట్లాడుతున్న వినిపిస్తుందా వినిపిస్త లేదా అని తిను మావ తిట్టినా
హా ఏమని ఇపుడే తల స్నానము చేసి వచ్చిన
ఓ బ్లూటూత్ పెట్టుకుని మాట్లాడుతున్నావా చిన్నగా వినిపిస్తుంది నీ వాయిసు
ఇప్పుడు
కొంచం బెటరే
ఎమన్నా అడుగు
ఉ ఎన్నింటి చేశినవు ఇంకా వండలే లేసినా బయట వాకిలి ఊడ్చిన చిన్ననోకి అన్నం వండటానికి వాడికి రైస్ పెట్టిన ఈ లోపు బియ్యం కడుగుదాం అని మరి మెరుగలు మెరుగలు చూస్తున్నా
వాకింగ్ డిస్టెన్స్
ఉ వాష్ రూమ్ లో ఉన్నా బాబు లేచాడు ఎన్నింటికి మరి నువ్వు వెళ్ళేది
నేను తొమ్మిదింటి వరకు
ఇంత ఎర్లీ గా లేచి ఏం చేస్తావ్ మరి
ఐదింటికి లేచాను
అదే ఐదింటికి లేచి ఏం చేస్తావ్ అన్
తల స్నానం చేసే సరికే సిక్స్ థర్టీ అయ్యింది తినాలి
ఏం టిఫిన్ చేసిళ్లు మరి
మ్మ్ టిఫెన్ తెలీదు సెవెన్ కి స్టార్ట్ అవుద్ది ఇంకా సెవెన్ థర్టీకి అలా పెడతారు. మ్మ్ హ్మ్
మీ ఫ్రెండ్స్ ఏం చేస్సుల్లు
నాకేలే ఫేస్ వాష్ మనము నైటే ఫేస్ స్నానం చేస్తా అనమాట ఫేస్ వాష్ కోసం .
మార్నింగ్ జేయర
మ్మ్ హు చెయ్యము నా జుట్టారదు
ఇగిదే నువ్ లే లేచిన ఫోన్ తోటి పొట్టోడు లేసిండు అప్పుడికంత. మ్మ్ హు ఏ బియ్యం అని కింద బోసిందో
తెల్దులే
హ్మ్
చిన్న చాట్ ఇచ్చి దాంట్లో బియ్యం వేసి చేరుగుతా ఉంటారు మీతో పాటు
ఇంకోటి ఇస్తా ఇంకో చార్ట్ తీసుకురాపో ఇంట్లోంది ఇంకోటి చిన్నది సెల్ఫ్ లో ఉన్నాయ్ తీసుకరాపో బియ్యమన్ని కింద వడవోషిండు
బియ్యమంట ఆడిచ్చు
ఇంగో జా మీ బావ జూత్తే తిడ్తడు హ్ ఏం జేస్సున్నావ్ ఇంకా సంక్రాంతి ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం
సంక్రాం సంక్రాం అప్పుడు మీ మా అత్తమ్మ వాళ్ళున్న
ఒకటి అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ తెలుసా అ
ముందుకు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం ఇప్పుడు సంక్రాతికి కానీ మా అక్కలు ఇద్దరు ఎవరూ రాలేదు ఇంగన్
మంది బాగా సెలబ్రేట్ చేసుకున్నట్టున్నావ్ గా నువ్ బ్రెజిల్లా
త్తం రోజులేపు ముగలే మనం రోజు లేపు ముగలే మన
వాన్స వినా వార్త పో చిన్న అనిపిస్తుంది బ్లూటూత్ ఆఫ్ చేస్తా అక్కడ
రోజు లేబతేనే ముగ్ గులయమంటది
ముగ్లేన్ని కదే
హ్మ్
ఏదో అంటది ఏమేమి ముగ్గులేశింళ్ళు మరి హలో హలో
వెళ్ళినాం. మళ్ళీ మా ఇంటికి వెళ్ళినాం. తర్వాత మా ఇం
ఏ ఏమేమి ముగ్గులేశింళ్ళు మరీ
సంక్రాంతి కేషే ముగ్గులే ఇప్పుడు అన్ని మాలకల ముగ్గులు ట్రెండ్ అయితానాయి. కదా అవి వేసా
ప్రైజ్లు ఏమన్నా ఇచ్చారా
హ్మ్
ఫైజ్ ప్రైజ్ ఏమన్నా ఇచ్చారా
ఉండవ్ మా ఊర్లోనే ప్రైజెస్ ఉంటాయి. మామ మామ మామ
ఆడుపోయిండు వాటర్ గ్లాస్సెస్ అన్ని కడుక్కొని వచ్చి బియ్యం అన్ని తీసుకొని వచ్చి అమ్మ అమ్మ అమ్మ ఆడుగ వామ్మా అమ్మ అని అంటుండు
నేను ఒక సబ్జెక్ట్ రాస్తున్నా సబ్జెక్ట్ పేరెం పిఎస్ పవర్ సిస్టమ్ ప్రొటెన్ ఆ సబ్జెక్ట్ వర్క్ ఉంటే రాసుకుంటున్నాను.
నైట్ ఏం టైం పోతారు.
ఇది అయిపోదు ఇప్పట్లా
నైట్ ఏం టైమ్ కి పడుకుంటారు అంటున్నా
నైట్ టెన్ కేె పడుకున్నాం టెన్ కంటే ముందే పడుకుంటున్నా ఈ మధ్య ఫైవ్ కి లేవడం మళ్ళీ, ఫైవ్ లేచి మళ్ళీ పడుకోవడం ఉండదు ఇగా
అ
హ్మ్
అయితే ముగ్గు యేశింళ్ళ సంక్రాంతికి బాగా సంక్రాంతి బాగా ముగ్గు లేశింళ్ళ
ఓ మూడు రోజులు యేశా రాదమ్ ముగ్గు కూడా వేసా నేనైతే
హ్మ్
రాదామ్ ముగ్గు ఎన్ని చుక్కాలు కూడా గుర్తులేదు. ఇప్పుడు నాకు అంతా బాగా యేశా అన్మాట
బానే చేసరా
హ్మూ మ్మ్ మూడు మూడు ఎశ ఒక్క రోజుకే, మా అక్క ఉన్ను మా మా అత్తమ్మ హెల్ప్ చేసిర్రు. మ్మ్ మా అత్తమ్మకు కాళ్ళ్ నొప్పులున్నాయి, అయినగాని లేసి ఏత్తా ఏస్తా ఏస్తా అని మళ్ళీ కాళ్ళ నొప్పులు తెచ్చుకుంది.
మా
ఆ మామయ తిట్టిండు మా మానసక్క కూడ తిట్టింది
మీరు ఏస్తాంటే
ఏస్తది అట్నే ఏస్తది.
హ్మ్ హు
ఇష్టం అంటా ఎయ్యడం.
అయిపోయిందా
ఆ ఏమైన పని చేస్తున్నారా?
అంటే వంట చేసుకుంట మీతోటి మాట్లాడుతున్న.
హ్మ్ హు ఈ రోజు ఎళ్తారా డ్యూటీకి?
హ్మ్ ఎళ్త. రోజూ ఎళ్తా ఒక సండే కాకుంట.
హ్మ్ హు
ఏం కూరగాయల్లెవ్వు ఏం వండాల అని జూస్తున్న.
హ్మూ హ్
మ్మ్ ఇవాళ మార్కెట్, తేవాలే ఏమన్న ఒకటి మ్మ్ మా దగ్గర కూరుగాయల మర్కె బారానియే కూరగాయల మార్కెట్ ఈరోజ్
హ్మూ
ఇంకా మరి ఫ్రెష్ అయ్యారా?
ఆ అయినా అయిన ఇంక రెడీ అవ్వలేదు. ఇప్పుడే వెళ్ళను ఎయిట్ కి ఎళ్త.
హ్మ్ హు ఎయిట్కా! సెవెన్ తర్టీకి పెడ్ త్రం
ఆ సెవెన్ థర్టీకి పెడుతారు కానీ, ఎయిట్ నైన్ ఎయిట్ థర్టీ వరకు ఉంటది స్టార్టింగ్ అప్పుడు.
హ్మ్ హు ఎయిట్ థర్టీ వరకు ఉంటదా! ఆ సరేలేండి.
హ్మ్ హు